ఉం బాగున్న మీరు బాగున్నారా
ిన తె ా బానంత నావా ఏ అద బేట్ పడ ఉంద కాపో ఏమ్ చేయలే ఊరికే ఉన్నాను షాప్ లో కూర్చున్నా
అవునా ఏమ్ షాప్ కిరానా షాప్ నా
ఆ కిరాణా షాపే
ఉం
మా ఊర్లో ఇంకా వాటర్ వాటర్ రానికి కొద్దిగా ప్రాబ్లం ఉందా వాటర్ ప్రాబ్లం
అవునా చెరువులలా ఏమ్ లేవా
ఆహా చెరువులా అలా ఏమ్ లేవు అంటే ఒక ఊరు పైన ఊరంతా డిపెండ్ అవుతుంది
ఆ
హ
మరి ఎట్లా చేస్తున్నారు ట్యాంకర్స్ ఏమన్నా తెప్పిస్తున్నారా
ఆహా అట్లేమి లేదు ఇప్పుడు వస్తాంది కొద్ది కొద్దిగా వాటర్
ఉం
ఇంకా పండగప్పుడు ఇబ్బంది అయితది
ఇంటి ఇంటి దగ్గరే ఉంద కుళయి
ఆ ప్రతి వాళ్ళ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంది ఏమ్ అంటే ఒక్కొక్క వీధిలో వస్తాయి అంతే ఉం వా ఆ వీధిలో తిప్పుకుంటే మా వీధి లో రాదు అది కూడా కొద్దిసేపే వచ్చేది వోల్టేజ్ అంటరు కదా వాటర్కి ఆ అదే
ఏం తిన్నారు మరి
నేనా పులావ్ తిన్నా నువ్వు
ఇంకా తినలేదు తినాలి
ఇంకా తినలేదా ఏమి ఇంత వరకు
ఊరికే ఉంటే ఫోన్ చూస్తా
ఆ
నా ఫోన్ జస్టు టైమే తెలీదు
నాదైతే ఫోన్ లోనే గడిచిపోతుంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర వచ్చినానా ఆ చదువుకుందాం అనేసి అట్టే అంటే పీజీలో ఫుడ్ ఈ మధ్య పర్లేదు బాగానే చేస్తున్నారు అందుకే నేను కొన్ని రోజులు అక్కడే ఉండిపోయినా మళ్ళీం ఇంకా మా మా అమ్మ రమ్మంటే వచ్చినా నేను ఏం చేయ ఏం చేయలే అసలు వచ్చి కూడా వును ఇంట్లో పనులకే సరిపోతది
అవును కాసేపు అట్లా కూర్చోండి
ఆ ఒక టూ హవర్స్ అట్లా చూసుకోళ్లా ఆ అదే ఇంకా రోజు నైట్ వినాలి ఉమ్
ఏమో సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయమన్నారుగా చేసారా
కొన్నే చేసా అంటే ముందే చేసింటి జావాకి ఇంకా అది చూడలేదు ఇంకా చెయాలి ఈ రోజు ఎట్లా సాటర్డే కదా ఈ రోజు కొద్దిసేపే ఉంటది నాకు తెలిసి క్లాసు
ఆ స్
రేపు సండే కదా రేపు ఉండదు అదే ఆ లైఫ్ స్కిల్స్ ఉంటది
గది టా ఇంకే కూర్చుని కాడే కూర్చోలి కదా అట్లే చూసుకుంటా
ఆ ఏందో అంతసేపు కూర్చో బుద్దే కాదు బ్యాక్ పెయిన్ వచ్చేస్తది అట్లే
ఉమ్ ఇంగ వీడియో ఆన్లోనే ఉంటది కాబట్టి
ఆ ఇంటి దగ్గర ఉంటే ఇంక క్లాస్ అయిపోయినాక తినాలి లేట్ అయిపోతాద ఫుడ్ చేసేది బ్యాక్ పెయిన్ వచ్చేస్తాది అట్లే తినకోకుండా
ఇంకా నైన్ తర్వాత తినాల అప్పుడు తినాలి అని కూడా అనిపియ్యదు
పీజీ లో ఉన్నప్పుడు అయితే ఇంకా సెవెన్ థర్టీకి వెళ్తాంటి తినేకి
ఉమ్
అప్పుడు తొమ్మిది తొమ్దదరగా తొమ్మిది తొందరగా తినేస్తాను క్లాస్ కి లేట్ అవుతుంది అనేసి
అదొకటి
ఆ అవును సరిగా తినట్ ఉండదు మళ్ళీ అర్ధరాత్రి నైట్ ఆకలి ఏస్తుంది
ఉమ్ గప్పుడిన్గా నిద్ర కూడా పట్టదు
ఉమ్
ఇంకా నైట్ లో ఆకలి వస్తే నిద్ర కూడా పట్టది
అవును ఉ పీజీలో ఉన్నా కూడా ఇబ్బంది ఎక్కువ వచ్చా ఇంట్లో బాగా తినొచ్చు బాగా తిని ఉండచ్ చ్చు కానీ చదువే చదువుకునేది ఆ ఏంది
నైట్ ఒకటే అంటే తినడానికి ఇబ్బంది ఇంట్లో
అవును
ఇంగ ఏవో స్నాక్స్ ఎలా తింటా ఉంటాం కదా ఏదో ఒకటి
ఆ ఇంట్లో ఉండి ఏదోటి తింటాంటామ్ పీజీలో పర్లేదు ఈ మధ్య ఇంట్లో అందరు బాగున్నారు మీ ఇంట్లో బాగున్నారా
ఉ బాగున్నారు కొత్త మూవీస్ ఏదో రిలీజ్ అయ్యాయి చూడలేదా
ఆ చూసాను ఆ పెద్ద చూసింది అప్పుడే
మళ్ళీ నిన్న నిన్న మొన్ననో రిలీస్ అయ్యాయి కదా ఏవో
ట్వంటీ నైన్ మూవీ చూసిన మా ఇంటి బంగారం ఇంకా రాలేదు మీరు ఏం చూసారు ఏం మూవీస్
ఇంకా ఏం చూల్లేదండి చూడాలి
అవునా ట్వంటీ నైన్ మూవీ చూడొచ్చు లాస్ట్ లో అంతేం మనిపిలా
ఎందులో ఉంది అది
అది మూవీ రుల్జ్ లో
అవునా పేడ్ గురించి
ఏం లేదు వాళ్ళిద్దరు లవర్స్ ఉంటారు ఇంకా ఆ ఆమె స్టడీస్ కి చదవాలనేసి ఐ ఏ ఎస్ కి చదువుతా ఉంటది
ఆ
మళ్ళీ తిను తను చదువుకుంటూ ఉంటుంది కాబట్టి అంతగా పట్టించుకోదనమాట
ఉ
అట్లా చూస్తే బాగుంది చూసే కెమొ మళ్ళీ లాస్ట్ లో వాళ్ళు ఇద్దరు విడిపోతారు మళ్ళీ ఆమెకి చదవాలని ఇంట్రెస్టే రాదు అప్పుడు వాళ్ళమ్మకి చెప్తుంది కానీ వాళ్ళు వాళ్ళిద్దరు లాస్లో కలవరు అది కూడా అదే క్లైమాక్స్ ఏమ అంతా బాలేదు
కలిస్తే సరిపోయేది
ఆ మీరు ఏం చూల్లేదా మూవీస్
లేదు పెద్ధి మూవి ఒకటె చూసానండి
అవునా
ఇంకా చూడాలని కూడా అనిపించలె
హలో
ఆ మూవ అయిపోలప్పు మూడు నిద్రలు అయిపోతే
ఉ అవును గటా చ వంట చేస్తానావా
మీరు చేస్తారా అని అడుగుతున్న
ఆ ఈరోజు నాకు వంట చేసేకి బో అంటే ఆ చాలా బోర్ కొట్టేసినది మా అమ్మ ఈ రోజు ఇది వంట చేసేకి ఇంత బేజారు పడతావు ఆ ఔదేది తకుంద కదా అంటుంది ఇవాళ మ తమ్ముడు చేసాడు పులావ్ హ
మీ తమ్ముడా అందులోకి పెట్టిన్య
అం
అందులోకి చట్నీయ్య
కర్డు ఉంది అంగట్లో ఇంకా దాంతో తింటాం
మీర ఏమైనా చే వెడ్చెదా పానీపూరినా
పానీ పూరి చేస్తాము ఎప్పుడు ఇంట్లో వండలే ఆ మాఅమ్మ చేస కొని కొని కొని కొని సార్లు ని కొడుకులక నువ్ ఏమైనా చేస్తే
అ
అ మ అమ్మ పనికీపోతాందా రోజు
అ కరువ్ పనికా
లేదు కాంక్రీట్ పని అంటారా చూడు సిమెంట్ పని
ఆ
దానికిపోతుంది మా అమ్మ రోజు ఇంకా నేను మ తమ్ముడు ఇంట్లో అందర్నీ చూసుకుంటాఉంటాం ఆ ఎక్కువ రిస్క్ పనే
హ్మ్
ఏ పోతాంది మఅమ్మ ఇంకా కొన్ని రోజులు కదా దొరికెది అని పోతంది
హమ్మ్ ఇంకంతేలే
ఓ
కాలేజ్ ఎప్పుడు ఓపెనింగ్ మీకు
నెక్స్ట్ మంత్లోనే మీకు
మాకు అంతే
మరి ఎప్పుడు వెళ్తున్నారు ఇంట్లోనే ఉన్నారు కదా ఇప్పుడు
కా ఇంకా ఓపెనయేటపుడు పోయేది
అంతేలే
హ్మ్
చదువుతావా బాగా ఇంట్లో
ఏదో కొంచెం అట్లా అంతే కొద్దిసేపు
కొద్దిసేపాల వేరేదే అది కూడా చేయట్లా ఆ రోజూ అట్లా కన్సిస్టెన్సీ ఉంది ఉంటే అదే అలవాటు అయిపోతుంది న
నాకు కోడింగ్ ఇంట్రెస్టే రాదా నాకు కోడింగే రాదు అది ఇంట్రెస్ట్ రాదు
మరి అది కాగాల అది పరిగతిం తయారు అది కాక లాజికల్ గా థింక్స్ చేయాలా
ఆ అవును ఆ థింకింగే లేదు చేేనా ఏమో
మీరు డౌన్లోడ్ చేసారా సాఫ్ట్వేర్స్ ఎంబెడెడ్ సిస్టమ్ కు
మీన్జడబ్ల్యూ కంపైలరు డౌన్లోడ్ చేసిన వి ఎస్ కోడ్ డౌన్లోడ్ చేసా ఈఎస్పి ఐడిఎఫ్ డౌన్లోడ్ చేసా అది కాన్ఫిగర్ చేసేది కొంచెం
ఇ అదే ఆ ఈఎస్పి ఐడిఎఫ్ విఎస్ కోడ్ లోకి కాన్ కన్ఫిగర్ చేయలేమో కదా
మ్ ఆ అది కొంచెం ఇష్యూ చేస్తానే అది చూడాలి
సచేసేసి చేసారా
నేను ఇంకా చేయాలి చేయలేదు
మ్హు చేయండి ఇంకా
ఆ
మండే లోపు మండే చూపించాలి కదా అది ఎస్పి తర్టీ టూ ఉన్నారా
ఆ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది తీసుకున్నా నేను అ అది మళ్ళీ దానికి డబ్బులు పెట్టాలనేసి
అవున మ్ హు ఆ
ఆఫ్లైనా
కున్ను ఆ నిన్న వచ్చింది
ఏ దాంట్లో పెట్టారు
అదేదో రోబు డాట్ ఇన్ అనేసి ఆ వెబ్సైట్ లో పెట్టా
వెబ్సైట్ల బెట్టావ మ్ సరే బాయ్